హలో బాగున్నారా అండి. ఏం చేస్తన్నరండి
ఏం లేదండి ఖాళీగానే ఉన్నాం.
ఉహ్ హు అయినాయండి పనులన్నీ
ఆహ్ పనులు ఐ నేనే అండి ఇప్పుడు. సాయంత్రం పని స్టార్ట్ చేయాలి ఇగా
ఏం చేస్తారండి. సాయంత్రం
సాయంత్రం అయింది. ఊడవడం, బొల్లు కడగడం, వంట చేసుకోవడం.
ఉహ్మ్ హు పిల్లలు వచ్చిలాఅండి స్కూల్ నుండి ఉహ్ హు స్నాక్స్ అవి చేసి పెడతారండి పిల్లలక్
పతేట్చే
ఇంకా అండి ఏమన్నా కొత్త విషయాలు ఉన్నాయండి.
విషయాలే పచ్చడ చేస్
సమ్మర్ లో ఏంటిదండి సేప్ పని ఆ చేసుకుంటాం అండి. మామిడికాయ పచ్చడ, టమాటా పచ్చడ.
మా అమ్మామ్ ఇచార్
మీరు చేస్తారాఅండి
నేను పచ్చళ్లు చేయా అండి. మా అమ్మ పంపింది పచ్చళ్ళు చేసి. పచ్చడ చేయడం తెలుసా అండి. ఓక్
హ్ నాకంతా తెలువదండి కానీ తెలుసండి మామిడికాయ ప చ్చడ చేస్తం. ఆ ఏముందండి మామిడికాయలు ఫ్రెష్వి తీసుకొచ్చి కడిగి ఫ్రెష్గా ఆరబెట్టి వాటిని కొట్టి అందులో కారం వెళ్లుల్లి ఇంకా ఆవ పొడి, మెంతి
ఇంకా నీళ్లు
ఇంకా అన్ని నూనెళ్ళ కాకుండా అందులో పల్లి నూనెనే కలుపుతమండి. పల్లి నూనె కలిపితే మావిడికాయలు. పచ్చడా టేస్ట్ గా ఉంటదని పల్లి నూనెనే కలుపుతమండి. ఒక ఫైవ్ డేస్, సెవెన్ డేస్ తర్వాత మంచిగా అయి తదండి పచ్చాడా. ఒకటి ఫిఫ్టీన్ డేస్ అయి అత్తనయితే ఇంకా మంచిగా అయితది. నేను కూడా పెట్టానండి. పచ్చడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గ అక్కడ నుండే తెచ్చుకుంటను గానీ వెళ్ళి అక్కడ కలిసి చేసు కొనే తెచ్చుకుంటము అ ండి మామిడికాయి పచ్చడయితే.
అండి పచ్చల్లు.
ఆ వెల్ తము అండి సమ్మర్ లో వెళ్ళినప్పుడు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీన్ డేస్ ఉంటాం కదా అప్పుడే చేసుకొని అ వచ్చేటప్పుడు పట్టుకచ్చుకుంటమండి. ఆ వెల్తన్ అండి. సమ్మర్ హాలిడేస్ లో కంపల్సరీ వెళ్తాను. హ్ మీరేం పచ్చడి చేస్తరండి.
ఇంకా పచ్చల్లు ఎంచేయను. గాని టమాటా పచ్చడ చేసేది ఇట్లా టమాటాలు కట్ చేసి ఎండ పెట్టి ఆ పొడులు ఇప్పుడు ఇగా వాటర్ అంతా పోయిన తర్వాత దాంట్లో ఇగ పచ్చళ్ళకు కావాల్సి ఇగ అన్ని కలిపేసి పచ్చడ చేస్తారు. అట్లా కాకుండా డై టు టమాటాలలను ఉడ ఉడకబెట్టి కూడా పచ్చడి చేస్తుంది మా అమ్మ ఆ కానీ ఇది
ఉడకబెట్టింది టేస్ట్గా ఉంటదా అండి మరి
ఆ ఉండద్ ఇదే మంచిగా ఉంట
ఇప్పుడు దొరక మంచిగా ఉన్నాయి కదా టమాటర్ దధరల్ తక్కువని
ఆ అవును చెయ్యాలి ఇగ తీసుకొచ్చుకొని చేయాలి
కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండేదంటారు కదా అండి ఉడకబెట్టింది
వరక అయితే ఉంట ఉండంది కా దీండా పెట్టింది మాత్రం చాలా రోజుల్ ఉంటారు ఉడకబెట్టింది ఉంటు ఉంటది వన్ మంత్ వారికి
హుమ్ చాలా రుచిగా ఉంటుంది ఉంటది కదండి ఎండ పెట్టింది ఉడకబెట్టిన దానికంటే ఎండబెట్టి
రుచిగా ఉంటది అది ఎండట్టిన దానికి అవి కనబడయి తొక్కలు తొక్కలుగనపడడుమ్ తే అదే ఉడుక పెట్ట తిన్ద కొంచెం లైట్ ఇగ కనబడ మిక్సీ పడితే కనబడయి అనుకోండి అది
ఉమ్
అని బంటది వేవేడి అన్నంలో సువరు ఉంటది
మరి నిమ్మకాయ పచ్చడి ఇలాంటివి చేసి
చెయలే అండి నేను కా నిమ్మకాయ పచ్చడా హేతికి బా మంచిదండి నిమ్మకాయ పచ్చడా
అన్నిట్లో బాగుంటదండి నిమ్మకాయ పచ్చడి అయితే ఇంకా
ఇ
చేసిందండి
లేదండి చెయలేదు ఉసిరికాయ పచ్చడి కూడా బాగుంటదట రేగిపల్ల పచ్చడి కూడా వేస్త స్తారాటండి బాగుంటాయి అవన్నీ హెల్త్ కి మంచివి అసలు కానీ చేయడానికి రాదు మీరు ఏసిండ్ర అండి ఎప్పుడైనా ఉసిరికా పచ్చడా
చెయ్యలేదండి మీర్ ఉప్పకాయ పచ్చడి ఇవన్నీ కాన్నీ అమ్మ వాళ్ళ ఇంటికాని నుండి తెచ్చుకుంటానండి ప్రజెంట్ అయితే పచ్చళ్ళన్నీ ఇంకా సొంతంగా ఏం చేయలేదండి పచ్చళ్ళు ఇప్పటి వరకే తే చెయలేదు ఇగ చెయాలిగ ఇంకా అండి ఇవాళ ఏం చేస్తారండీ లంచ్ లోకి మరి హమ్ ఉంది టైమ్ ఉంది లంచ్ లోకి ఏం చే ఇస్తరండి
స్ట్రక్ఐతుంద్దండి వాయిస్
సెకండ్స్ స్వర్ ఇంకా చెప్పాండండి
చెప్పండి ఇంకేం విషయాలు ఏం చెప్పమంటారు
ఈ మధ్యలో ఇంద్రం ఇల్లు వచ్చినాయండి మీ ఊర్
అవును అవును మా ఊర్ ఊళ్ళో చాలా మందికి వచ్
అ వచ్చినాయండి మంచి ఉంది ఉంది కదండి ఇప్పుడు ఈ పథకము కొత్తగ స్కీమ్
ఆ అవునండి
హమ్ ఆ పడుతున్నాయండి కొందరు అయితే గృహ ప్రవేశాలు కూడా అయి పోయినా మంచిగ రేకులు టెన్కుటేళ్లు కాకుండ చక్కగా బిల్డింగ్ సై చిండండి మనం కట్టుకోలేని వాళ్ళు కూడా మంచి చే బిల్డింగ్లు కట్టుకున్నారు
ఫైలాక్స్ సర్
అవునండి వచ్చినయి డబ్బులు కూడా ప్రభుత్వం పంపించిందంట మంచిగా గృహప్రావేశాలు కూడ అయిపోయినాయండి కట్టు కోలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా కట్టుకున్నారండి చాలా మంది మా ఊర్లో అయితే
అవునుఅవును
కానీ మంచిగా ఉందండి ఈ స్కీమ్ మీ ఊర్లో వచ్చినాయండి.
మా ఊర్లో కూడా వచ్చినయి కట్టుకున్నారు. కాని ఆ ఫైవ్ లాక్స్ సరిపోతా సరిపోవు అని అంట
సరిపోవటండి. ఇంకా పైనుండి మనం కొంచెం కలుపుం కొంటె సరిపోతాయండి.
అవునా హు
ఇంకా అండి.
హు ఇంకా చెప్పాలిగా హు
ఏం చేస్తారండి ఇవాళ లంచ్ లోకి మరి
పప్పుచారండి ఇవాళ ఫాస్టింగ్.
ఊ హ
పప్పచారు పా పాపడ, పాపడ చెసి
ఊ అందరు ఫాస్టింగ్ అండి ఇవాళ ఇంట్లో.
ఆ మా ఆయన నేను ఇద్దరం ఫాస్టింగ్
ఊ హు టిఫిన్ ఆది ఏమైనా చేసి తిందా అండి
ఏంటండి
ఊ
ఆ
హలో చెప్పడిండి ఇంకా
హలో ఆ ఇంకేంటండి విషయాలు సమ్మర్ హాలిడేస్
ఏం లేదండి ఏ స్కూల్ అయిపోతే సమ్మర్ హాలిడేస్ లో ఎగ్జామ్స్ అయిపోతే పిల్లలు
ఊ ఇలా ఎంజాయ్ చేస్తారు మరి ఎటైనా, ఎటైనా టూర్ వెళ్ళాలినుకుంటు
ఎట వెళ్ళామండి ఇక వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటికి ఇక మన్నా పిల్లేలు ఫంక్షన్లే సరిపోతాయండి ఎండాకాలంలో వచ్చిందంటే ఫంక్షన్. ఫంక్షన్లే, ఫంక్షన్లు ఇంకా ఆ తర్వాత ఈ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఫిఫ్టీన్ డేస్ ఉండే సరికి స్కూల్ హాలిడేస్ పోతేయి మళ్ళీ దావిధగా స్కూల్ క వచ్చేస్తామండి ఇగా అంతే అ అనే వరకి వన్ మంత్ గడిచిపోతుందండి
ల కలింద వెళ్లిందా అండి
ఆ వెళ్ళినామండి ఇక్కడ మాకు దగ్గర ఇస్గామ్ లో శివరాత్రి రోజు జరుగుతుందండి
ఉమ్
జాతర చాలా పెద్దగా జరుగుతుందండి చాలా మంది బోనా కూడా పోసుుకుండి మళ్లన్న బోనాలని ఎంతో పవిత్రమైన చోటు ఆండి అది అక్కడ ఏది కోరుకున్నా ఇప్పట్ వరకు అయితే నెరవేరిన అండి అందరిక్ కొడా చాలా మంది మొక్కులు చెల్లించు కుంటార ఆ ఇక్కడ శివరాత్ ప్రతి రోజు బోనాలు పోసుకుంటారు కంపల్సరీ ఎన్ని పనులున్నా కూడా ఆ టెంపుల్ కి మాత్ త్రం శివరాత్రి రోజు ఎంత కష్టమైన కూడా వెళ్ళి దేవున్ దర్శనం ఐతే చేసుకుంట్ అంటా రాండి తప్పకుండా ఉ
ఉమ్ దేవుడే టీ బాగా నమ్మకం అండి మీ కు
అవునండి నమ్మకమే దేవుడిపైన
హూ హూ ఏమైనా టెంపుల్స్ కెళ్ళిండ్ర అండి మరి మధ్యలో లాంగ్ టూరు
ఆ వెళ్ళినాంమండి మొన్నీ మధ్యలో టోంకిని టెంపుల్ కూడ వెళ్ళినం ఆంజనేయుని కూడ ఉంటది అక్కడ టోంకినీ లో అక్కడికి కూడ వెళ్ళినం మొన్న లాస్ట్ సండే రోజు అక్కడకి కూడ వెళ్లినం ఆడ గూడ జాతర జరుగుతద అండి కార్తీక పౌర్ణిమప్పుడు అక్కడ కూడ జాతర జరుగుతది
వును
అక్కడకి గూడ వెళ్ళినం అండి రీసెంట్ గా మ్ మీర్ ఎల్లిండ్రా అండి జాతరలకి ఏమన్నా
ఆ నేను కూడ వెళ్ళినా అండి జాతరక్ కా గంగాపూర్ జాతర ఉంటది గంగ ఇ జాతర తర్వాత ఫిఫ్టీన్ డేస్ కి అ శివరాత్రి ఉం అది శివరాత్రి కి జాగారం చేస్తారు అందరు ఉపవాసాలు ఉంటారు జాగర చేస్తారు నైట్ అంతా గంగాపూర్ జాతర ఏంటంటే ఆ రోజు ఆ తిరుపతి
ఆ వెళ్ళండ్రా అండి మరి మీరు
ఇంటికి వెళ్ళ శని వాళ్ళ గంగ ప్రకి అయితే
బర్లింద్ర మ మీర అక్కడకి వెళ్ళిండ్రా అండి మీరు అక్కడికి
వీళ్ళ ఓకరే ఫోకస్
మ్మ్
అండి ఐదు వేలన్న వేసేస్త
ఇంకా అండి ఆ సరేనండి ధన్యవాదాలు మరి మీరు ఇంత అమూల్యమైన టైం మాతోటి మాట్లాడినందుకు సరేన
ఒకే అండి